హలో
ఏం చేస్తన్నావు
ఇంల్లా పని అయి
ఎప్పుడదేనా
ఆ
ఆహా నా రూమ్ లో పోట్టి న్యూడిల్స్ స్నానం చేసుకొని వచ్చింది ఇప్పుడే
ఆవునా నేను స్నానం చేయల్ల
నువ్వే అమ్మా పెండింగ్ ఇంగా అవును మీ ఫ్రెండ్ ఏడీక్ బింది కనిపిలేదే
ఆ పాపా నైట్ లో అంత తిరుగుతా ఉంటుంది బ అలాగా అన్నేజికెట్
పక్కన రూమ్ల ఏమన్నా బోయిందేమో
ఆ వాళని పాపం నిద్రపోతంటే డిస్టర్బ్ చేయండికెళ్ళిందేమో
చూడు ఆ బాప
ఉహ్మ్
నేన్ బట్లా అరేయాలే ఎప్పుడు అరసేది
ఒకటి నువ్వు బట్లు ఉతికింది ఇంకా ఆరేసేది లేదా
ఆరేహల్లా వాన్ పడతావేమో అని చెప్పి గమ్మున అయితే ఇంకా పొయ్యేటప్పుడు ఆర్బటేసి పోదాం లే అనుకుంట్టే
ఆ
అట్లే ఉన్నా
అవునా
ఆ ఇకా ఏమ్ తిన్నావు రాత్రి
ఆహ నైట్ా గోబి గోభీ రైస్
గోబి కడుపులో మంట వేస్తాంది నాక
నా కూడా ఇస్థాంది
రాయలసీమా అంటాం గానీ మంటలు లేస్తాంది
ఆ పయసం
కాద్దులే సామీ
పయసం తిడిేకా పోడలేము
ఆ స్వీట్ అది తినలేము
స్ీ అను స్వీట్ తిే హెడ్డకి వచ్చేస్తుంది ఫస్ట్ ఇప్పుడు కాని తలప్పు తల స్నానం చేసి వెపో అే నైట్కి న పడుపలు చెడి
ఆ కత్చ్చి తంగ
ఇప్పుడు ఫన్ చేస్తుందండి ఎక్కువ ఇప్పుడు చేస్తున్నా తెలుసాం అమ్మకి చెప్తే ఈ ఈ టైమ్ లో నీకు తప్ప ఎవరు రాదేమ కోల్డ్ అంట బెంగళూరు లో అంటే వస్తుంది అని చెప్
ఏంది
మా అమ్మ చెప్తే ఇట్లా కోల్డ్ చేసింది అని చెప్తే
ఆ
ఈ టైమ్ లో నీకు ఎట్లా చేస్తుంది అంట ఇప్పుడు మనకి ఇవి కదా ఎండాకాలం కదా
ఆ ఆ
టై లో ఆడ ఎవరికి చేయదు అంటే ఇంకా ఇక్కడ రోజు వర్షాలు పట్ సో అక్కర్ చేసి ఇద్దరు మా ఫ్రెండ్స్ ఉన్నారు ఈ పక్కఒకరు ఆ పక్క ఊరు ఉంటారు వాళ్ళదే నాకు అనిపించినారు
ఆ వాళ్ళకం లేవు కదా
వాళ్ళకున్నాయి ఫస్ట్
ఒకగ పాపకే ఉండింది ఇంకా పాపకి హ నీవల్ల జ్వనం వచ్చి నివల్లే
నావళ్లన నా నేనేం చేసిన నీది ఆ
నువ్వు పరిచి నువ్వు పరిచియం అనిపించినావు. ఆ పాపకు జ్వరం వచ్చేసి
ఆ
ఏంది రెండు బెడ్షీట్లు వేసుకున్నా నేనైతే ఆ రోజు
హ్మ్
ఇంటి నుండి వచ్చిననా ఇ మరుసటి రోజు లాగౌట్ అయిపోయింది. అదే వెల్నెస్ ఉంటు
ఆ ఆ
ఆ ఆ రోజు ఇగా ఆ రోజు టైమ్ రెండు బెడ్షీట్లు స్వెటర్ ఎేసుకున్నా. రెండూ బెడ్షీ బెడ్షీట్లు వేసుకున్నా గడగడగడా ఉనుకుతాన్నా నేనైతే
హ్మ్
మళ్ళ నా పక్కన అమ్మాయి ఇలా కుత్తన్ బెడ్ దా దాన్ని లేపిన టాబ్లెట్ ఇవ్వు అని చెప్పి
హ్మ్ వేస్
తను ఆ తను పొద్దునట్లు లేస్తుంది. లేదు
ఆ
పొద్దున ఓకలు లేస్తుంది. చెక్ చేస్తుంది. తగ్గిందా లేదా తగ్గిందా లేదా
హ్మ్ బాగా చూసుకుంటుందిలే అందరినీ
హ్మ్
హ్మ్
చూస్తానే ఉంది. చెక్ చేస్తానే ఉంది. బెడ్షీట్ ఇట్లా మెల్లిగా తీస్తుంది. చెక్ చేస్తుంది. మళ్ళా పోతుంది.
హ్మ్
ఓ అట్లా చేస్తా ఉండే
హ్మ్ చానా ఎక్కువ్ వచ్చినాయ్ నువ్ అయిన రావేమో అనుకుంటి ఆ రోజు ఆఫీస్
ఆ ఆ
ఏమో ఆఫిస్కి లీవ్ అని పెడతాము. బాగుండు అన్నది
నా ఉండలేన్ నేను ఒకటే ఊరుండదా ఈ జ్వరము అవన్నీ కాదులే ఆడిగిపోతే అందరుూ ఉంటారు మాట్లాడుతా ఉంటే దాన్ని మర్చిపోతాము
అ
అట్ల అని చెప్పి ఉండలేన్ ఒకటే ఉండలేను
అవును ఒకట ఉండాలండి ఇం పెద్ద ఉంది కదా ఈ రూమ్స్ ఏదొలా అనిపిించస్తు రే ఉండలంటే
నాకు ఒకటే అలవాటు అయిపోయింది ఉండి ఉండి
ఆ
కానీ ఏంద ఎందో ఆలోచనలు వస్తాయి ఇంకే గొమ్మన అయిపోతా ఏమ ఉండాల ఒక అందరూ ఉండాలి నాకు
ఆలోచనలు వస్తానే ఉంటా లేదకటి
హ
హ
అందులో ఇది ఉంది నాకి మైగ్రేన్ దానివల్ల ఇంకా ఎక్ కోయపోతుది
మం పరిస్థితి బాగలేదుం ఏం చెడి
అర్థ కాల
అదే మన పరిస్థితులు బాగలేవు ఇంకేం చేస్తాన్నాన్ని ఆలోచించి
అవును
మదిలే ఇలా ఉంట
చూడాలి ఇంకా ఎన్ని రోజులు ఉంటయో
సదేవుడు ఎప్పుడు రాకందడుకొండు రోజులు విరించాలి
ఏంత కొంచం గిఫటింగ్ మాట్లాడ
నుూ రోజు బరీ సల్ ఇన్ రోజు రాజ తెలియకదా
అ ఏంది చిన్నప్పునుండి నా ముబస్
దేవుడు ఎందుకో
ఆ
దేవుడు ఏందో అందరికి అన్న అంటున్నా
ఆ ఆ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి లైఫ్ లోని ఏదో ఒక ప్రాబ్లమా అబ్బా
ఎవరన్నా కానీ నా లైఫ్ ఇట్లా బాగుంది అని చెప్పిన వాళ్ళు లేరు ఇంత వారకు
ఆ
ఏదో ఒకటి నాకు ఇట్లుంది నాకు అట్లుంది నాది ఇది నా ఇది అని బాధపడేట ఎక్కువన్నా
న ఊ రా అగర లేఫ ఏదో ఆ ఒకటంది ఖచ్చితంగా అన్ని బాగుంటాయి యి అ ఈ లోపు ఏదో ఒకటి అయిపోతది
దేవుడి ఎంటికు సల్లగా నిన్న స నట్లే ఇదు ఇకి ఏదో ఒక ఒకటి ఆ అవును ఇన్ని బాధలు ందుంత ఎంత చిన్న ప్రాణం చ చిన్న తగిల్ తకుటి తట్టుకోలేమ్
హ్మ్
ఏదైనా గుద్దితే చచ్చిపోతాము ఇంత చిన్న ప్రాణం చూడు ఎంత సెన్సిటివ్ ఎట్ల పుట్టిచ్చినాడో ఏమో ఆ దేవుడు
అదే నువ్వు మొన్న కళ్ళోకి చ్చినావు
నేనేం ఎందుకొ ఆ
ఎందుకు వచ్చినావంటే
ఆ
వేరే అబ్బాయితో మాట్లాడినావు
ఆ
నేను తను మాట్లాడుగోము అందరు నువ్వు కన్విన్స్ చేస్తు కన్నావంట
ఆహా
ఆ చాటింగ్ కూడా ఉంది కల్లో
అవునా
మాట్లాడు ఏమై తదీ నువ్వే కదా చూసుకోవాలి ఏందేందో ఆ నువ్వు మాట్లాడినావు తనొచ్చి ఆ నేను మాట్లాడుత ఎందుకు మాట్లాడను ఖచ్చితంగా మాట్లాడుతాను ఆ అనీ చెప్తావుండ
ఆ నువ్వా?
ఆ ఆహా.. తను తను నీతో చాట్ రిప్లై ఇచ్చిండేది అట్ల చేస్తాంటే నాకది కళ్ళెకి వచ్చా
మ్మ్ మళ్ళీ ఏమనిపించ నువ్వు లేసినాక సంతోషం అనిపిచ్చినా
నే ఇదంతా కళలే అనుకున్న,
ఇంక వాళ్ళు రారులే అను, ఇప్పు లేసినవ్ కదా,
ఆ ఇంగ వచ్చిన మళ్ళ వద్దాడ,
హు అవసరం లేదు,
అవసరం లేదు. ఆ నాకే ఎన్నో నెత్తినున్నాయి, మల్ల యాడ నెత్తినేసుకునేది,
ఇది ఇంకో పెద్దది పెద్ద స్ట్రెస్ అయిపో,
ఆ ఇప్పుడు నాకుండేదే అది, అది ఇంగ్ ఇది గో, ఎత్తయితే అది ఇంగువో ఎత్తు,
అవునువును అది ఇంగా పెద్దది అయిపోతుంది,
హా నాకు కాని ఒగితేే ఒక నిజం తెలుసుకోవల అని అది వాళ్ళ అన్నతో మాట్లాడతాము వద్దని ఆలోచిస్తా ఉన్న
వదిలేసింది మళ్ళీ. ఎందుకు తోడుకునేది వదిలేయి అంతే,
ఆ
అవసరం లేదు, మళ్ళీ ఒకటి ఆ ఒకటి తోటి ఇంకొకటి కాబ, బడి ఒకటి వస్తనే ఉంటాయి,
ఆ నిజంగా,
అయిపోయింది ఇంక వదిలేయాలి అంతే,
వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న ఇద్దరు మా, మొన్న,
అవునా, ఉహు
ఏం అబ్బా ఇంత సడన్ వాళ్ళ అన్న వచ్చి, నాకు మెసేజ్ చేసి, చె ఆ ఏం చేసు తిన్నారు సిస్టర్, కాల్ చేస్తారా, మాట్లాడాలా,
ఎవరు వాళ్ళ అన్ననా
ఆ అనా నేను ఏం చేయాలా, ఏమియా ఎమర్జెన్సీ యా అని అంటి,
హ
అవును
మళ్ళీ ఏమంటా ఎమర్జెన్సీ ఏమంటా
అడిగినారంటా
మ్మ్
అది దేనికి ఏమి కాలేజీ ఏమన్నా కట్టల్లా లేదా అవన్నీ నన్ను అడుగుతా ఉండ
హ్మ
తెలీదు నన్నే అడగద్ద్దండి అంత చెప్ప మన
ఆ అంతలే అ
ఆ
ే ఎప్పుడు అది వదిలేసినాను ఎప్పుడు నాకు ఇప్పుడు ఏం తెలియదు ఏం చేస్తుకున్నారు అ
నమ్మ అ నామ్ ఏం మాట్లాడు క్కలేదంత
ఆ
మేము మాట్లాడుకోలేదనింటి మాట్ మాట్లాడుకోలేదు అంటే అబ్బా చాల లే నమ్మను కూడా నమ్మను
మ్మ్
పరే సాల
హ్మ సర్ల అయితే నిను స్నానంకి పోత